హలో హలో హలో
ఆ చెప్పండి
ఏం చేస్తున్నారండి.
ఏం చేయట్ల అండి మామూలుగానే మీరేం చేస్తున్నారు
ఆ నేను వంట చేయాలండి త్వరగా ఇప్పుడు టైం అయితుంది కదా నేను చేసాలకి లేట్ అయిపోతుంది అన్నమాట అందుకని ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే వన్ అవర్ పడుతుంది నేను చేయాలంటే అందుకని కొంచెం లేట్గానే చేసుకు ఆ చెప్పండి
ఇప్పుడుప్పుడే నేర్చుకుంటున్నారా వం
లేదు లేదండి చేస్తుంటాను కాకపోతే కొంచెం లేటు గా చేస్తా కొంతమంది ఫాస్ట్గా చేసేస్తరన్నమాట అన్నీ టక టక టక నేనేంటంటే కొన్ని పనులు లేట్ గా చేస్తుంటానన్నమాట అన్ని వెజిటేబుల్ కట్ చేసుకొని అది ఇది అంటే కొంచెం లేట్ అయిపోతుంది అన్నమా అ ఆ గుత్తి వంకాయ చేస్తున్నానండి మీకు తెలుసా గుత్తి వంకాయ బా తింటారా
ఆ తింటామండి బావుంటది కదా
అవును బావుంటుంది మేము అదే చేస్తున్నాము ఇప్పుడు హ్మ్ మామూలుగా అయితే అట్ట నూనె చేయాల్సింది కాకపోతే ఏంటంటే ఆ కుదరలేదు అందుకని ఇప్పుడు చేసుకుందాము అని చెప్పేసి గుత్తి వంకాయ చేసుకుంటున్నా మీరు ఎలా చేస్ తర గుత్తొంకాయి ఏమన్నా చేసేక వచ్చా మీకు వంటలు వచ్చాండి
నాకురావండి
హా
మీరు ఎలాగ చేస్తార ఆ అవునండి
ఊహూ హూ ఐడియా ఉందా ఎలా చేయాలా ఏంటి ఆ నేను చెప్తాను నాకు వచ్చినట్లు చెప్తాను అన్నమాట నేను ఆ ఊగు గుత్తొంకాయ ఎలా చేయాలో నేను ఎలా చేస్తానో నా స్టైల్ లో చెప్తాను వినండి ఆ నేనైతే ఒక మేము కొంతమంది ఒక ఫోర్ మెంబర్స్ తున్నామండి మా ఇంట్లో ఒక అర కేజీ అయితే మాకు సరిపోతుందన్నమాట ఆ గుత్తొంకాయల కి ఫస్ట్ మేము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అంటే జీడిపప్పు గానీ టొమాటోసు తర్వాత ధనియాల పౌడరు జీలకర్ర కొంచము పల్లీలు నువ్వులు తెల్ల నువ్వులు తెలుసా అండి
ఆ తెలుసు తెలుసు
నువ్వులు కొన్ని తీసుకోవాలి కొంచెం చెక్క లవంగా సో ఇవన్నీ కూడా బాగా మిక్సీ పట్టాలి ఫస్ట్ పల్లీలు గాని తెల్ల నువ్వులు కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి కొంచెమే లైట్గా అలా దోరగా వేయించేసుకోని వాటిని పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి ఈ టొమాటోస్ని ఏమో పచ్చివేసేసుకోవచ్చు పచ్చివే అలాగే మిక్సీ చేయోచ్చు ఆ ఇంకివి ఇంకేంటి చెక్క లవంగా గాని ధనియాల పౌడర్ కారం పొడి కొంచెం పసుపు వీటన్నింటిని మిక్స్ చేసి మనం ఏం చేయాలి నెక్స్ట్ వంకాయలు ఇవి ఉంటాయి కదా గుత్తి వంకాయలు వీటిని ఒక సిక్స్టీ పర్సెంట్ గానీ ఒక సె సెవెంటీ పర్సెంట్ గాని మనం కొంచెం ఆయిలేసి మగ్గించుకోవాలన్నమాట
ముందుగానే
ముందుగా మగ్గించుకోవాలి ముందుగా మగ్గించు కున్న తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ బాగా మగ్గిపోయిన తర్వాత మరీ అంత మెత్తగా లేకోకుండా వాటిని తీసేస్ కున్న తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందాక ఆ ఈ మసాలాని మనం అవి వాటిని ఫోర్ పీసెస్గా ముందుగానే ఇలా ఘాట్లు పెట్టేస్తాం కదా నువ్వు గుత్తొంకాయ అంటే మనం ఘాట్లు పెట్టేసుకోని నూనెలో మగ్గించుకోవాలన్నమాట మ్ అలా మగ్గించుకున్న తర్వాత అలా ఆ గుత్తింకాయలోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాని అందులోకి యాడ్ చేయాల కొంచెం కొంచెంగా స్పూన్తో కానీ చే గానీ అలా పెట్టేసుకోవాలి లో పలకి ఆ అలా పెట్టేసుకున్న తర్వాత ఈ మిగిలిపోయిన వంకాయలు లేకి పెట్టిన తర్వాత ఇంకా రిమైనింగ్ మసాలా ఉంటుంది కదా ఈ మసాలాన్ని మనం ఏం చేయాలి ఇంకొక బాన్లీ పెట్టి దాని మీద ఆయిల్ వేసి కొంచం కొంచము ఈ మసాలాని వేసి కాసేపు ఆయిల్ తేలేంత వరకు కొద్దిసేపు మగ్గనివ్వాలి పచ్చివాసన వెళ్ళేంత వరకు మగ్గనిచ్చుకోవాలి అది మగ్గిన తర్వాత మనము ఈ వంకాయల్లో పెట్టిన వాటి మసాలా ఇవిఉన్నాయి లేదా ఈ వంకాయలని కూడా అందులోకి యాడ్ చేసి కొంచెం చింతపండు ముందే నానబెట్టేసుకోవాలి చింతపండు కొంచెం పులుపుగా బాగుంటుంది అనమాట అందుకని కొంచెం చింతపండుని ముందే నానబెట్టేసుకొని ఆ వంకాయలు కూడా మ దీని తర్వాతే ఈ చింతపండు వాటర్ అనేటివి అందులోకి యాడ్ చేయాలండి మ్ మొత్తం బాగా మగ్గనివ్వాలి ఏది కానీ పచ్చి స్మెల్ రాకూడదు ఈ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా వంకాయ లోకి బాగా ఆ మసాలా ప పట్టాలనమాట
ఆ
మ్ అలా నూనె పైకి తేలేంత వరకుమ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది లాస్ట్ గా కొత్తిమీర కొంచెం అలా చల్లేసుకొని మంచి స్మెల్ వస్తుంది బాగుంటుందండి గుత్తొంకాయ నాకైతే చాలా ఇష్ట ట
మీరు చెప్తుంటేనే బాగా చెప్పారండి ఇంక వంట ఎలా చేస్తారో
అవునా అండి ఏదో అలా అలా చేస్తూ ఉంటాను అన్ని రావు కాని కొన్ని కొన్ని అలా చేసుకుంటూ ఉంటానన్నమాట
అంటే మీరు బాగా మీ ఇంట్లో వాళ్ళు మీరు చేస్తే ఇష్టపడే బాగా అంటే ఇష్టంగా తినేది ఏదన్నా ఉంద
ఇష్టంగా అంటే అన్ని బాగా చేస్తానని అన్ని బాగా చేస్తాను కాకపోతే కొంచెం చికెన్ నాన్ వెజ్ ఇష్టంగా తింటాను ఇష్టంగా చేస్తాను అందరికి కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట బాగా చికెన్ బాగా చేస్తానండి మీకు ఇష్టమా అండి చికెన్ ఎట్లా నాన్ వెజ్ బాగా తిం టర
ఆ నాన్ వెజ్ తింటా అండి
ఏది ఇష్టం చికెనా మటనా లేకపోతే ఫిష్
ఫిష్ ఎక్కువ ఇష్టం బాగాన
ఆహా ఫిష్ బాగా తింటారు మీకో విషయం ఏ చెప్పనా అండి నేనైతే ఫిష్ తిననండి
ఎందుకు అట్లా
ఏమో అండి చిన్నప్పటి నుంచి కొంచెం దాన్ని ఒకసారి తిన్నాను కొంచెం మనకి బాడీకి పట్టక ఇంకా దాన్ని ఇంకెందుకు అనేసి పక్కన పెట్టసాను అనమాట
ఓ హ అంటే ముల్లులు ఉంటాయి అట్లా అనా
ఆ అలా అని ప్లస్ కొంచెం తిన్ తినలేను ఏమో చినప్పటి నుంచి అలా ఒక టూ టైమ్స్ ఏమో తిన్నాను అలవాటు చేసుకుందాం అని చెప్పేసి కానీ కుదరలేదు ఇంకా అలా అన్నమాట దాన్ని అలా అలా అలా అలా పక్కన పెట్టేయాల్సి వచ్చింది ఇంక చికెన్ మటన్ అంటావా మటన్ కన్నా చికెన్ కొంచెం ఎక్కువ ఇష్టపడతాను మ్ చికెన్ ఎప్పుడు చికెన్ చికెన్ కర్రీ అంట చికెన్ ఇంకా కబాబు అంట ఇవి ఇట్లా ఎక్కువ చేసుకొని తినేద అన్నమాట ట
మా ఇంట్లో అయితే మేము అందరం ఎక్కువగా చేపలు ఇట్లా ఫ్రాన్స్ ఇవి ఫ్రాన్స్ ఇవి తింటానికి ఇష్టపడతా ఉంటాం
ఆ మంచిగా అండి కంటికి మం మంచిది అంటారు మా సైడ్ కూడా చేపలు తినాలి మంచివి అ అంటారు కానీ తినను అలవాటు చేసుకోవట్లేదు
అంటే నేను చికెను ఇవి తిన్నంతగా చాపలు తిన్నంతగా ఇవి తినలేను అన్నమాట అవి అయితే బాగుంటుంది తింటానికి కూడా ఫ్రై అయినా డైలీ పెట్టినా కూడా నేను తినగలుగుతా అంత అలవాటు అంత ఇష్టం అన్నమాట
ఎంతైనా కొంచెం లేట్ గా మనం చూసుకొని నిదానంగా తినాలి కదా అండి చె
మ్ తినాలి కానీ అది తిన్నేటప్పు డు గూడా బాగుంటది ఫ్రెష్ వి అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట కొంతమంది ఈ రోజు పట్టి ఐస్ ఐస్ లో పెట్టి రేపు ఆ రొన్ రోన్ తర్వాత అట్ల అమ్ముతా ఉంటారు కదా
ఉ ఈ
ఇప్పుడు కొంచెం టేస్ట్ తగ్గిద్ది
ఉహు ఇదేంటి ఆ రైస్ లేకే తీసుకుంటారా మీరు ఫిష్ చి లేకపోతే ఏదన్నా ఆ వేరే కాంబినేషన్ అంటే దో త లేకపోతే ఏదైనా రోటీ ఇట్లాంటివి వేరే దాని లేక లేకపోతే రైస్ లెకి ఒక్కటే తీసుకుంటారా ఫిష్
ఆ రైస్లోకేనండి సాంబార్ జేసుకున్న ఆ రసం చేసుకుంటే ఫ్రెష్ ఫ్రై చేసుకుంటాము లేదంటే నార్మల్ గానే కర్రీ గ్రేవీ కర్రీ చేసుకుంటాం అన్నమాట
ఉహు అవునులేండి
మీ ఇంట్లో ఎవరు తినరా చి ఆ ఫిష్
అయ్యో అందరు తింటారండి ఫిష్ అందరూ తింటారు నేను తప్ప అందుకే నన్ను అలవాటు చేయాలని ట్రై చేస్తున్నారు మాకు తినడం కొంచెం ఏమో కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది ట్రై చేస్తున్నా నేను కూడా తినాలని చూస్తాను అ అది ఏమో ఎన్నికేసి అన్ అలా ప్రతిసారి అళ్ళంతా తెచ్చుకున్నప్పుడు నేను స్పెషల్ గా చికెన్ తెప్పిచ్చుకుంటున్నాను
ఆ డ్రై ఫ్రిష్ కూడా తినరా మీరు మరి
ఆ లేదు ఏది తినను అదే కదా ఫిష్దే ప్రాబ్లమ్ ఇంకా అన్ని తింటాను అదొకటే అదే పోస్పోన్ చేస్ పో వస్తున్నాయి ఇప్పటి వరకు
చాలా మంచిదండి తినండి అలవాటు చేసుకోండి
అవునండి త్వరలోనే నేను కూడా అలవాటు చేస్ కుందామని చేసుకోవాలి కంపల్సరీగా తినాలి
ఆ ఇప్పుడున్న రోజుల్లో ఏది మంచిగా లేదు గదా అట్లీస్ట్ అదన్నా మనం కొంచెం మంచిగా తీసుకుం కోవాలి
అవునవునండి ఇంకా దానికి తగినట్లు కొంచెము మండే గాని థర్స్డే గాని ఆ సాటర్డే ఈ త్రీ డేస్ నేను నాన్ వెజ్ జోలికె ఎల్లనండి ముట్టనన్మాట
ఓహో ఎందుకట్లా
య అయితే కొంచం ఉంటుంది అనమాట మండే అయితే శివుని కోసం అ ఆ శివుని కోసము థర్స్డే అయితే సాయిబాబా కోసం అలా ఉంటాను అనమాట
మీరు బాగా భక్తి చేస్తా పూజలు చేస్తా ఉంటారా
ఆ అలా అనమాట అందుకోసం నేను తినను అనమాట ఇంకా అందుకు ఇంకా సండే గానీ ఆ ట్యూస్ డే గాని వెన్ డే గాని ఎప్పుడు వీలైతే అప్పుడు అది నైట్ అనుకోను ఆఫ్టర్నూన్ అనుకోను తెప్పించేసుకోవడమే ఒక హాఫ్ కేజీ గాని అట్లా అంటిే చేసుకోడమ తినడమ తినడమా అలా
మీ పని చాలా బాగుందండి
ఇంకేం చేస్తామండి కొంచెం పప్పు చేసుకున్నాను అనుకో కొంచం నేను కూడా నాన్ వెజ్ ఇలావర్ణ అనమాట ఇంకేం చేస్తాము కాదు కంపల్సరీగా ఏదో ఒకటి ఉండాలి ఎగ్ గానీ ఉండాలి లేదంటే చికెన్ గాని ఉండాలి ఇంకా పప్పు చేసుకున్నా కంపల్సరిగా అందులే కొంచెము ఆ చికెన్ ఫ్రై అయినా చేసుకొని తినాల
అంటే మీరు ము త్రీ డేస్ తినమన్నారు కదా మరి ఆరు ఆ మూడు రోజులు ఎలా చేస్తారు
ఏ మూడు రోజులు ఆ ర అందులో ఆ టై లో తెచ్చుకోము కదా ఇంకా మనము
అంటే మీరు నాన్ వెజ్ లవర్ అంటున్నారు కదా అప్పుడు కంట్రోల్ చేసుకోవాలి కదా
కంట్రోల్ చే ఉంటాను మరి ఆ ఎంత నాన్ వెజ్ తిన్నా కూడా ఆ ఆ త్రీ డేస్ మాత్రం కంపల్సరిగా ఉంటాను మరి అలా కంట్రోల్ చేయగలను అలా అనమాట బాగా
సరే అండి
సరే అండి చాలా విషయం విషయాలు తెలుసుకున్నాను ఓకే అండి మళ్ళీ చేస్తా అండి బాయ్ అండి